హలో
హలో నమస్కారం అండి.
గుడ్ ఈవెనింగ్ మెము.
గుడ్ ఈవెనింగ్ అమ్మా. ఎం చేస్తున్నరు?
ఇ
హలో హలో
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నాను
ఆ ఎలారున్న ఉన్నారండి ఆహా ఎలా ఉంది వాత్ వాతావరణం అండి ఆ వాతావరణం
వాతావరణమా వాతావరణమాండి అప్పుడే చేంజ్‌యి అయితుంది అప్పుడే మబ్బు అయితుంది ఎండ అయితుంది ఇగ చెప్పలే మండి ఎట్లా ఉంటాది
ఈ వాతావరణం వర్షాలు వస్తేనే బావుంటాయి. అండి లేకపోతే పంటలు పంటలు వండడానికి గూడ ఇబ్బంది మనకాన్నీ రకాల మళ్ల నష్టం గూడ వర్షం రాకపోతే ఏ ఏ అదే అండి వర్షం
ఇమ్ టావస్తున్నాయ
వర్షం మోస్త మన ఇక్కడ లేవండి
ఆ ఇక్కడ లేవండి మా ఊర్లో అయితే ఒ ఎక్వ ఒకటి రెండు సార్లు అచ్చింది
లేక్ పోతే ఆ అచ్చ వర్షాకాలం మంటే ఇష్టమా చలికాలమా ఎండాకాలం అండి
నాక అండి వింటర్ మంచిగుంటంది అండి సలి
అవును నాగూడ సేమ్ అండి మంచిగా కప్ కప్పుకొని మస్త బ్లాంకెట్ మంచి గా నిండుగాప్పుకొని వన్డుకోవచ్చండి ఈ వర్షకాలం ఏందండి బయట కేత్తే అంత కిచ్కిచ్ అనిపిస్తుందండి ఈ ఎండాకాలం ఏమో మస్తు ఎండ కూలర్ లేంది మంచిగా గనిపియాది చల్లటి నిల్లు లేంది మంచిగానిపియాది చలికాలం ఏది అన్నింట్ టి గూడ మంచిగా మంచిగుంటదండి ఎక్క
అవునండి
ఆ ఇది చలికాలం ఏంది ఎట్టేలినా గూడ వెదర్ గూడ మస్తు ఉంటాది చల్లే
అవునండి
మస్తు ఉంటాయి పై తయారైన గూడ మనం ఎక్కడికేళ్ళినా గూడ
మంచిగానిపిస్తుంది మేకప్ అవును
కొంచెం మీది బ్రేక్ అయితదండి వాయిస్ వాయిస్ కట్ అయితదండి మీది కొంచం కొంచం అవును అవునండి ఉహూ
అవునండి ఇప్
మా మ్యారేజ్ గూడ చలికాలయిందండి
అవునా అండి మాది గూడ సలికాలంలోనే అయిందండి
అవున మాలి ఎంత మరీ కాని అప్పుడు చలికి భయపడుతే వర్షం వచ్చిందండి కొంచం కొంచం అప్ అప్పుడు ఏంటి సామెతలు ఎదురండి ఏ మీరు బియ్యం బుక్కి రాయితే వర్షం వచ్చిందని అప్పుడు మేము చిన్నప్పుడు అప్పుడు ఎవరైనా, పిల్లలు చిన్నప్పుడు కొంచం బియ్యం బుక్కుతారు గావోచ్చు. రెంట్ ఇయన ఇప్పుడు గూడ పిల్లలు కొంచెం కొంచెం బుక్కుతరు అప్పుడు మేము కొంచెం కొంచం కొంచం తినే వాళ్లయితే మావోళ్లందరు అందురు ఆ అదే అవును
ఇంకా అండి ఎస్ఆర్ఐ ఫామ్లు నింపారా అండి మీరు
లేదండి అది ఎలా నింపాలో అర్థం కావటం లేదు అందరూ వీడియోస్ పెడుతుండ్రి ఫామ్లు ఏస్తున్నారు పామ్లేస్ సుడు వీడియోలు పెట్టుడు అది ఎవరైనా పెట్టచ్చు అది నింపడం రావాలె మనకు ముందు
అవునండి అదేనండి మా మాది గూడ నింపలే అండి ఎట్ ఎట్ల నింపాలో అది భయం ఉందండి
రెండు వేల రెండుల నాది నింపి వచ్చి ఓటర్ లిస్ట్ వాళ్ళు వేరే నింపమన్నరు ఇగ మా త్తగ వారు వాళ్ళు ఏం చేశారంటే నాది రెండు వేల రెండు లో నా మ్యారేజ్ లో వీళ్ళు పేరు మార్చుకున్నరండి అప్పుడు
అవునా అండి
అయితే ఆ పేరు రెండు వేల రెండు వేరు ఉందండి మ్యాపింగ్ లో ఇప్పుడు నాకు మళ్ళా వెన్ డు వేల ఇరవై ఐదు లో ఓటర్ ఐ డి లో వేరుందండి అయితే నేను రెండు వేల ఐద్ది మ్యాప్ జేయక్ కుంటా మా అమ్మదిన్న నాన్నదన్న పెడతా అంటే అవసరం లేదు మీరదే పెట్టాలే మేము దా మాకు అది గూడ ఆప్షన్ ఉన్నది దీన్ని ఈమే ఈమే ఒక్కతే అనే ఆప్షన్ ఉన్నది మేము సెట్ చేస్తమని చెప్తా
అవునా అండి మరి ఎట్లనండి ఏం పేరు నింపారు నింపుంకుంటరు మరి
ఎందుకు షేర్ చేసిరంటే వాళ్ళు ఏమో వాళ్ళు మా అత్త గారింట్ల పిలిస్తే వాళ్ళు బాధపడతరనట నా పేరు మార్చెసిర్రు అయితే ఏమన్నడంటే నేను కొంచెం స్టడీ చేసిన్నండి అయితే ఏదన్న చేస్ కున్ ఆ సదువుకున్న గదా ఏదన్నా ఏదన్న అప్లై చేసుకోవడానికి అంటే దాంట్ల ఆ స్కూల్ సర్టిఫికేట్ పేరు గావాలి కదండి మళ్ళీ వీళ్ళు పెట్ పేట్టిన పేరు మీద అన్ని చేసేస్తే అందరన్నరు నువ్వు ఏదైన్నా అప్లై జేసుకుంటే నువ్వు ఆ పేరుతోనే ఉంటే ప్రాబ్లం అయితదంటె మళ్ళీ రిటర్న్ అన్నీ మళ్ళ ఈ పేరు మీద జేసుకున్ననండి నేను
అవునా
అవును చేసుకున్నా ఇప్పుడు చేసుకున్నా గాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి నాకు కొంచ్ కొంచెం టెన్షన్ గుంది ఆ మరి ఎట్ ట్లా అది ఏం చేయాలె అయితే మా పక్క అంగన్వడామెని అడిగినండి ఏం కాదు
చేయండి అంటే అది గూడా రాయండి పేరు
ఆ అన్నది గదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుది పేరు రాస్తవ్ ఆధార్ రాస్తవు కదమ్మ ఏం గాదు ఇట్లా వాళ్ళగ్గుడా అంటే వాళ్ళకు ఉంటదట పెళ్ళ అయినాక కొందరు పేరు మారుస్తారు గదా దానికి ఇనికి ఎందుకంటే మీ అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళది కూడా మ్యాపింగ్ ఉంటది గదరా ఏం భయపడేది అవస్ స్రం లేదు మేము చూసుకుంటాం గదా మాక ఆప్షన్ ఉన్నది రా అని అన్నరు కనెందుకో కొంచెం కొంచెం భయం అనిపిస్తంది
అవునండి భయమనిపిస్తదన్డి ఏం గాదండి ఇప్పుడు ఇప్పుడు ప్ర రెండు వేల పదహారుది మీదేద్ ఏముందో అదే వస్తదండి
ఆ రెండు వేల పదహారు గాదండి ఇరవై ఆరు ఆ రెండు వేల ఇరవై ఇవ అంటే ఇరవై ఐదులా ఆ మొన్ననే కదా ఎలక్షన్లయి ఎన్ని నెలలు అయితుందండి.
అవునండి.
లేలేరు వారులోనే కదా ఉన్నది. అది అని చుస్తన్నమండి మరి ఇగ
ఆహా
ఆ ఇంకనయితే ఫామ్స్ ఇచ్చి వెళ్ళిరండి. అది నింపడానికి మా అబ్బాయి లేడు హైదరాబాద్కి వెళ్ళిండు. ఆయన పాస్పోర్ట్ కూడా లేదు అయితే రేపు అదే ఎళ్ళాలని చూస్తన్నమండి ఎళ్తే
అక్కడే నింపుకొని ఇంగ అత్తరా మరి.
లేదండి తీసుకొచ్చుకుంటం. మా పెద్ద అబ్బాయి నింపుతడండి. ఫోటో తెచుకుంటాం అండి. ఇంకగా మా ఈ బురకయి ఇట్ల దవుని ఎసుకొని పాస్పోర్ట్ ఉంటయి కదండి అయితే అ తీయద్దంటే కాదు ఇప్పుడు ఏమన్నరంటే రీల్స్లా కూ డా వేరేల్తోటి కూడా అంటర్రు ఆ ఫోటోని మీరు పెట్టండి. వాళ్ళకు ఆక్సప్ట్ చేత్తలే కదా వాళ్ళు ఇంటికి వచ్చి ఫోటోలో తీసుకుంటరటండి వాళ్ళు.
ఆ అది మరి కరెక్ట్ అండి. అందరు అవునండి అందరు ఒకటే
ఆ మనం ఆ ఫోటోనే పెట్టాలె. ఇగ మీకు ఆ ప్సట్ చేత్తలేరు కదా మీరు వచ్చి మీరు దించుకోమని ఇప్పుడు ఒక వేరే పక్క ఊర్లో జిల్లాది కరీంనగర్కేయి అంటా అండి అట్లనే అయింది మస్తు గొడవలు అయితే వాళ్ళు చెప్పిరట మీరు ప్రస్తుతానికి మీరు పెట్టే ఫోటోనే పెట్టండి, వాళ్ళకు అవసరం అంటే వాళ్ళు వచ్చి ది ఇంటికి వచ్చి మీరు ఫోటో తీసుకుంటనంటే సరే ఓకే అని చెప్పేసిరటండి. అలా ఇగ అదే ఏమవు తదో ఇంకాయితే నింపలేదండి మరి. మా కోడల్ది కూడా ఈ సంవత్సరం అ చ్చేసిందండి ఆమెది కూడా ఓటర్ ఐడి కార్డు.
అదే కని అప్పులయితే ఫైవ్ రుపిసే
హ్ ఆ ఆ ఆ మీరు అయిపోయిందండి మరి నింపడం.
ఆ కాలేదండి మేము కూడా అది దేవిస్తున్నమండి. మా పాప అండి పా ఈ బిస్కెట్ తింటా అంటుంది ఇప్పుడు.
అచ్చచ్చా ఆహా. ఎంటిది బయట ఉన్నరా అండి బాగా శబ్దాలు వస్తన్నయి మాట్లాడతార్రు అందరు.
అవునా అండి లోపట మీకు వాయిస్ బ్రేక్ అయింది కదా అండి ఇక్కడ మా మెట్ల మీద కూసూన్నానండి.
అచ్చచ్చచా
ఆ
ఇంకేంటి విశేషాలు వంటలైనయా.
ఆ వంటలు అయినయండి. ఈరోజు మా అత్తమగారే చేసారండి. తయారు చేసారు. ఆ రైస్ పెట్టారండి నేను దోస పిండి రుద్ది పె టానండి రేపు మార్నింగ్ తోస చేసుకుంటనండి అంచేత
ఇంకేంటీ విశేషాలు చెప్పాలండి మరి
ఎటఅండి ఇంకేం
మీ తమ్ముని వాళ్ళు వచ్చేదాండి మరి
ఆ రాలేదండి మర్
మల్లెప్పుడు వెళ్తరండి మరేనా
ఆ ఆయన ఇగ నైట్వెళ్తరండి
పుటద పుట ఫుటన్ ఆ పుటనా ఊహు వెళ్తారా అండి మరి రేప సర
ఆ రేపే వెళ్తరేమో
ఆహ అచ్చ అచ్చ అహూ ఊహు ఇంకా మరి ఇంకా చెప్పాలండి మరి ఇంకా ఏమి ఇష్టం మరి మీకు దోశాతోనీ మరి చట్నీ ఏంటి అండి మరి
అవునండి చట్నీ పల్లీ చట్నీ చేసుకుంటాం పొటాటో కర్రీ వేసుకుంటాం అండి మా పాపకి పొటాటో కర్రీ బాగా ఇష్టం అండి ఆలూగడ్డ కర్రీ ఆ ఆలూగడ్డ కర్రీ దింటదండి దోస
పల్లీ చట్న పుటన
అవునండి పల్లి చట్నీ అండి
కొబ్బరి చట్నీ చేస్తరా అండి ఎప్పుడన్నా కొబ్బరి చట్నీ చేస్తరా అండి
ఆ కొబ్బరి చట్నీ చేద్దామండి అవున అండి
కొబ్బరికాయ తీసుకొచ్చి పలగ్గొట్టి చేసుకుంటమ్
ఆహ
ఉమ్ చాలా బాగుంటది దోశాకు ఉమ్ ఉమ్ మంచిగుంటదండి పచ్చి కొబ్బరికాయ తీయండి
అవున అండి అది ఉట్టప్డు కూడా మీరు తెచ్చుకొని పలగొట్టి చట్నీ చేస్తారు
అవునండి
ఆహ మంచిదండి
మొన్న మా వారు తెచ్చారండి ఎక్కడ నుండో రెండు అక్కడ పెద్ద స అక్కడ పెద్ద స మాకా పీరీల దగ్గర పీరీల అంటే మైబూసా జండల దగ్గర అక్కడ ఉంటే తీసుకొచ్చారండి చేసామండి
ఆత్మ
ఉమ్ ఉమ్ చాలా బాగుండే అన్నంతోనే చాలా బాగుంటంది అట్టిది కూడా నా అంత ఉండచ్చ అండి
ఇంటి ముందు ఉన్నరు కానీ వాళ్ళు కొడతరు కానీ చేతులా కూడా పెట్టరా అండి.
ఆ బెటర్ అండి వాళ్ళే ఇప్ ఇప్పుడు ఇగ ఎవరింక పెడతలేరండి, ఫస్ట్ పెడుతుండే. ఇప్పుడు కొ కెబ్ కొబ్బరి కుడకలకి చక్కెర అస్తుంది కదా అండి అందరూ ఓ ఆ ఏండలా నానబెట్టి తీసుకుంటారండి.
ఎండలో ఉల్లార పెట్టండి, నాన పెట్టరు.
ఉల్లార పెట్టి తీసుకో చక్కెర తీసుకుంటున్నారం
అచ్చా ఉహ్.
అవునండి అదే మా అంగన్వాడీ టీచర్ పిలుస్తుందండి. సరే ఆ చాలా ధన్యవాదాలండి. హయ్ రా.